హలో ఎవరండి మాట్లాడేది?
నేను రవికుమార్ అండి ఫోన్ చేసాము.
అవునా అండి మేము వంట చేస్తూన్నామండి. మీరేం చేస్తున్నారు తిన్నారా?
మేం తినలే అం ఇప్పుడే ఫ్రెష్ గా ఉమ్ తిందామా లంచ్ కు తిందామని కూర్చున్నాము
ఆహ ఏం కర్రీ చేసింది మీ ఆవిడ?
ఎగ్ కర్రీ
బ్లాంక్
ఇవాళ మీకు సిస్టర్ బైక్ తీసుకున్న అటుటున్ననది.
బ్లాంక్ అవునండీ ఆ సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉండే దాన్ని చేసినమండీ ఇగ మా ఆయన, మా బాబాయ్, మా సిస్టర్ ఓయి నన్నిచేసి ఇగ రేపు వస్తదండి మా స్కూటీ మేము స్కూటీ
మరి మీ మమ్మీ గారు ఒప్పుకున్నారా
ఒప్పుకు మా మమ్మీ దేమిలేదండి మా డాడీ ఇష్టం అది
అంతేనా
అంతే
ఎంతండి మరి వన్లాక్ వన్లాక్ ట్వంటీ ఉమ్ మమ్మీ కూడా వస్తద
మమ్మీ రాదండి
ఉమ్ ఎవరెవరు వస్తారు మరి
తమ్ముడు డాడీ
మరి పేమెంట్ ఎంత కట్టడం మరి డౌన్ పేమెంట్ ఇట్లా ఫైనల్సు
మంత్లీ ఫైవ్ థౌజండ్ ఆట అండి ఆ సెవెన్ థౌజండ్ అన్నాారట గాని అయి వర్షాకాలంలో వెళ్ళడం కష్టం అని
ఉహు మీ అబ్బాయి గారు చప్పుడు లేదు మరి మీ అబ్బాయి గారు ఎటెల్లారు
ఫోన్ కావాలట అండి ఆ ఫోన్ కోసం ఏడుస్తుండు ఎప్పుడో లాక్కున్నా ఇట్ నైతే ఆ ఏడ్పు తగ్గుతలేదు ఇగ
రేపు చూడుమను రేపు స్కూల్కి వెళ్తాడా అస్తాడా
రేపు స్కూల్ లేదండి ఎన్ని
అరే సిరమా నవమి కదా రైట్
హా రేపు హాలిడే ఉమ్
మీ
ఉన్నారండి హెడేకస్తాందట హెడేకత్తందట సప్పుడేక పన్నది
హెడేక్ అస్తే మరి ఎట్లా అండి రేపు మరి అక్కడ గ్రాం డగా స్కూటీ ఓపెనింగ్ చేయాలి తీసుకెళ్ళాలి గుడికి
అయన్ని రేపట్లోగా సెట్ అయితదట ఉమ్
మరి మీ ఆయన గారు డ్యూటీకెళ్లారండి
ఎళ్లారండి ఈ టైం కి రావాల్సిందే గాని ఎందుకో లేట్ అయితుంది ఈరోజు మరి
ఉహు సాలరీ ఎంత ఇస్తరండి మీ ఆయనకి ఫిఫ్టీన్ ఇస్తారా బాగే ఉంది మరి
మంచినే ఉన్నదా ఇంకా తక్కువనే ఉన్నది బాగేమ్ లే గా అండి
ఉమ్
ఒక ట్వంటీ అత్తే మస్త్ సెట్ అవ్
అంటే వస్తయి ఓ టీ చేయాలే
అంతేనా ఆ బొ గట్ల మా ఆయనకి చేతకాదండీ అంతే అమ్మా
మీ కొడుకుని ఎందుకు అలా తయారు చేస్తుండ్రు మీరు మిమ్మల్ని మీదికి వచ్చేటట్టు ఇప్పుడు కోళ్ళన్నం ఎక్కిస్తే బాగుంటది ఆ
కోళ్లనామ్ ఇంటిదాన్నా ఎప్పుడన్న రండి మరి మీరు ఎప్పుడన్న ఖాళీగున్నప్పుడు
వస్తాం మేం వస్తే మెంత పొగేస్తే కట్నమైపోతది మీ కొడుక్కి
బ్లాంక్
అప్పుడు కాని సబ్లకు నేను నిన్న నేవేస్తాను అనుకున్నా కానీ అండి మరి మీ మీ ఒళ్ళ ఏమైనా ఫీల్ అవుతరు అని ఆలోచించాం లేకుంటే దింపి మీదికేసేధూమ్ నిన్ననే
అంతేనా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయినంకా
మ్
ఎతన్ ఇంకా ఏం చేస్తున్నారు మరి ఆ
కొడుకు తిన్నాడ
మా కొడుకు తినడానికె ఇప్పుడు ఫోన్ కావాలని చుతాండు
కొడుకు మ్యారేజ్ అయిందా అండి మీ కొడుక్కి
నా కొడుకైందండి
ఎందరండి అబ్బాయిలు అమ్మాయిలు మీ కొడుక్కి
మా అబ్బా ఆయనకు అబ్బాయి లేరు అమ్మాయి లేరు
హ్మ్ ఇప్పుడే మ్యారేజ్ కొత్తగైందా
ఆ ఆ పిల్ల ఒక్కతే ఉన్నది కోడలకి ఆ మా కోడలి పిల్ల ఒక్కతే ఉంది పోయోచిండు
మరి లవ్ మ్యారేజా అండి అరేంజ్ మ్యారేజా
లవ్వే అండి
లవ్వేనా ఈ లవ్కు ఇట్లా మీరు ఒప్పుకున్నారా అండి
ఒప్పుకుంటాం
ఇట్లా మీరు గొప్పుడు ఇట్లా మత మార్పిడి అవుతే ఎట్లా అండి మీరు
ఇప్పుడు అట్లా చేతేనే అయ్యో ఇళ్ళకి లవ్వ వంటనే ఇష్టం ఉన్నట్టుని అ సెపెరేట్ గా ఉంటరు అందుకోసంమె లవ్ అని చెప్పాలె
ఆహా
ఆ
మరి రేపు ఏం చేస్తార్ మరి సియానామె వెళ్తారా అండి మరి గుడికి
వెళ్ళామండి స్కూటికె ఏళ్తా
స్కూటికి ఎల్తవ
హ
మరి బ్యాండ్కి తీసుకెళ్తారా అండి స్కూటీ గాడికి
ఎన్ లేదా అండి
అ
మా బాబాయ్ ఎత్తాడు మా ఆయన నేన్న మా డాడీ ఎపిల్లా ఇంకా తమ్ముడు
మన్నా ఏమన్నా స్పెషల్ అకేజన్స్ ఏమన్నా ఉన్నాయ అటు మార్కెట్ లో
మార్కెట్ ఏం లేదు శ్రీరామనవమి వేరే రోజు అయితే మంచిగా బిర్యానీ తిన్నం గానీ అదే కుదర్ధండి తినడం
ఎవ్వలో అవు తినిపించదండి మీరు
అ
బిర్యాని ఎవరు తినిపిస్తరండి ఏమొండి రేప్ ఒచ్చినాక తెలు అండి రేపు లేకుంటె ఎల్లుండి
అట్లన్నదండి కొన్న రోజు ఏదన్న పాటీ ఇస్తే మాక్ గుడా సాటి స్ఫాక్షన్ ఉంటది అబ్బ మేం ఇచ్చినం అన్నట్టు.
అయితే రేపు వా ఇక్కడే పెట్టండండి ఎల్లుండి తీస్కున్న
ఫిక్స్ అయింది వాళ్ళు అ రావడానికి రేపే మంచి రోజాట
ఉమ్మ్
సిట్టి సరేలా
ఉహ్ ఏమో ఇగ మీర్ అనుకున్నామండి మేము కానీ ఇచ్చేటట్ లేర్ మీరు
అంతేనా అయిన గి బైకేం పార్టీ అండి.
ఆ ఇదేందండి ఒక్కటే పర్పెట్ బిరాంచారు.
కాదండి పైసల్ గావాలె కిస్తి గడ్తే మంచిగుంటది ఆర్లడి ఇగ మంచిగలె అంతేనా
ఆ ఇనిస్టాల్మేంట్ ఉంటేనే
వడ్డీ వడదా
వడ్డీ విషయం మ కాదు మనక్ ఇన్సేన్స్ క్లయిమ్ తొందర పోతది. ఫుల్ పేమెంట్ కట్టామంటే ఇవాళ మనకు డ్యామేజ్ గిమేజ్ ఏమైన అయితే రికవర్ గాదు జల్దీ అదే ఇన్సూరెన్స్ ఉన్నదనుకో డైరెక్ డైరెక్ట్ ఇన్సూరెన్సు మనక్ క్లైమ్ అవుతది.
మ్ హా
డైరెక్ట్ మనం పెట్టేసామనుకో వాడు మాక్ ఇన్సూరెన్స్వే మా తెల్వదంటే అయిపోతది. ఇలా ఫుల్ పేమెంట్ పెట్టామన్కో వాడ్ ఇయాల్ రండి, రేపు రండి, ఎల్లున్ రండి అంటడు.
మ్ బెస్ట్ అంటరా
హ్మ్ ఇప్పుడ్ ఫిఫ్టీ థౌసండ్ కట్టాండి డౌన్ పేమెంటు. ఇంకా సెవెంటీ త్రీయో సెవెంటీ టూ ఒ ఉంటది. తానికే అయిపోతద్ అంతే ఆ
ఏయ్ ఇగొ పొయ్యిల సరాత పెట్టిన నాక్ కోపం వచ్చిందన్కో పోటటో కర్రీ ఆ మరేం ఆకలి గాదు. కాళ్ పట్టుకొని ఏలనిక్ గని హలో చెప్
మరి మీ మాన్సే మీ సిస్టర్కు టారా అండి.
తగ్గింది కొడుకుతోన్ పోరాడ్తాంది.
కొడుకుతోన్ పోరాడ్తే ఇంకెం తల్కాయనొప్పీ దులే
చెప్తే ఆయనింటలేడ్ ఆయన మీదనే వడ్తాండు.
ఆయన మీళ్ళు లేన్ది చేశారనుకో వాళ్ ఇట్లన్ చేస్తార్ వాళ్ళు. చిన్నప్పుడ్ లేద లేంది చూస్తార్ ఇట్లనె చెస్తారు ఆ
రోజు ఏమనలని బాగ చేస్తాండు గని ఒక రోజు చుస్కుంటా
ఇట్ల కాదండి స్ ఎగ్జామ్స్ అయిపోతయిగా ఎగ్జామ్స్ సైపోయినంక ఒక్కబారి వాళ్ళ డాడీ గిడి లేనప్పుడు వాళ్ నాన్నమ్మురిక్ పోతది గదా ఒక్క పారి ఎట్లంటే ఇగ మళ్ళ ఇట్ల సౌండ్ చేస్తే చూస్తే జల్ కళ్ళనుంచల్లి. మమ్మీ మేము రాము మమ్మీ నేన్ రాన్ మమ్మీ అనే గడ్డు రావాలే
హ్మ్
ఒక్క సెకండ్ ఇట్లా కన్ళుదింపిన అంటే కథం పోయ్ బుక్ కాడుండాలి
అంతేనా
ఇప్పుడు కంట్రోల్ లేద్నుకో మళ్ళా అలా అవి ఆవిడ అలా ఆవిడ కంట్రోల్కు పోతడు. మాలది మళ్ళా బాగ ఇబ్బంది అయితది నీకు
అవును
మె ఆమె నచ్చినామె మరి కవర్ చేసుకున్నాదనుకో అబ్బాయిని
హ్మ్ చూసుకుంటాంలె
అ కాండి ఎప్పుడ్ కానీ కవర్ చేసేటట్టు ఉంచగుడదు
అంతేన అండి నికైతే మంచిగా దొరికింది మీ ఆవిడ నీకైతే మీ ఆవిడా మంచిగ దొరికింది
ఎందుకండి
ఎందుకంటే అందుకేగ
మీ కొడుక్కు మంచోళ్ళు దొరకరా అండి మీ కొడుక్కు మంచోల్ దొరకల కదండి
మా కొడుక్కు మంచోల్ దొరక
మర్ లవ్ మ్యారేజ్ ఏ క్యాస్ట్ చేసుకున్నారండి క్రిస్టియన్స్ అ ముస్లిం అ హ
కాస్ట్ తెల్వదండి
తెల్వదా అడగండి మీ అబ్బాయి ఎప్పుడన్నా సింగల్గా ఉన్నప్పుడు
గౌడ్స్ లోకి మార్చుకున్నాం అండి
అంతేనా ఇప్పుడన మీ అబ్బాయి సింగిల్గా ఉన్నప్పుడు అడగండి నాన్న ఎలా వున్నారు ఎట్లా ఏం చేస్తుండ్రాని
అంతేన
హ్మ్
అడుగుత అడుగుత
సరే అండి ఉంటామండి
సరే అండి బాయ్ బాయ్